ఇందాక మనం ఏదో మాట్లాడుకుంటున్నామండి అండే వస్తుందింటే మట్లాకుంటున్నాం ఆ ఆ
మ్
బట్టలు కొనిచ్చేవాళ్ళున్నా కొనుక్కవడానికి ప్రాబ్లం మ్ అనిపిస్త్ నూపిస్తుందా
ఎం గాదులే ఫోన్ ఆన్సర్ చేసాక ఏం కాదు లోపలికి వచ్చేసేయి కోర్టర్ దగ్గరికి ఏళ్ళు
వచ్చిన
హుమ్
ఉమ్
కెంస్ అక్చ రాలేదెవలా మీ కొడవయ దోస్తు
పొద్దుని ఫోన్ చేసింది అసలు ఒకదానిన్న అణగుతున్నానా అంది అవు నువు అన్నా
పెట్టేసింద ఆ
ఆ మీ బస్ని చూస్తాను అసలు నన్ను పట్టించుకోవట్లేదుగా అన్నది
హ
అలాం కాదు లే అన్న
ఆ
అలానే సిప్పుతం పిరుస్తుిన చూడ రమ్మని
ఆ సమ్మన్నా అప్పుడేనా
రాను
ఆ అన్నాక
వస్తే నన్ను పట్టించుకోవగద అనింది
అసర్ పట్టించుకోను అని చెప్పావా
పోయినాసారి ఈ పోయినాసారి సంబరాాలు అప్పున్నావా నా పట్టించుకున్నావా అని అడిగాను
ఆ అప్పుడు ఏం చేసింది అప్పుడు అదే చలి ఎందుకు అంతే ఆ
అంటే ఉ జాగ్రత్తగ దింపాను మేడం నేను వదిలేయ లేదు అన్నది
ఏంటి నడి రోడ్డు మీద ఎక్కడో ఏంటో తెలియకుండా అలా వదిలేసి వెళ్ళిపోవటం జాగ్రత్త అంట ఆ నీకు ఇంకా నేను నేను ఫోన్ చేయలేదు నీకు ఫోన్ ఇవ్వలేదు నాకు అని చెప్పాల్సింది మన్యి సార్ నా చటామాడ బట్ ఎస నాకు ఇంకోక ఫోన్ చేయడానికి కూడ ఉండదుగ
ఆ
నాకెవరి చేత జేపిచ్చిద్ధి ఆడికి దానికి ఇద్దరికి పగుల్తది చేస్తే
అంతే గా
నేను మాట్లాడాల్సింది బాగుం డేది
ఎందుకు లే గాని
అట్ట అయ్యేది కాదు గొడవ నేను మాట్లాడితే కొడత దానికి బుద్ధి వచ్చేది బుద్ధి లేని కుక్క
ఆ
అయినా దాంతో మాట్లాడబుద్దే కాదు ఇవాళ వచ్చిన మీ ఫ్రెండ్ అయితే శుభ్రంగా మాట్లాడాను కూర్చొని చక్కగా
ఉ ఇద్దరు ఎంత బాగా మాట్లాడుకుంటున్నారో కూర్చోని చూసాను
ఆ దేని గురించి నీ గురించి అనుకుంట
ఉ హ్
ఏంటి అని మాత్రం అడక్కు హ్ హ్ గుర్తులేదు నాకు అసలేం మాట్లాడానో
తెలియాలి
ఊ నువ్వు అప్పుడు ఎనకెళ్ళావా
నేను డోర్ పడిపోయింది రా కోతి వచ్చిందేమో అని అరిచినా నువ్వు రాలేదు
అప్పుడు నాక్కాదు తనతో ఉన్నావ్ నువ్వు లోపల అది అరిచింది.
అవును నువ్వు ఉన్నావ్ నువ్వు అప్పుడు నువ్వు అది కూచొని నేను వచ్చి చూస్తే మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఎదురు ఎదురుగా. చే
లేదు నేను అప్పుడు లేను అది మీర్ ఇద్దరు లోపలున్నం అప్పుడు కోతి నాకు వినిపిచ్చింది. కోతి మాట నాకు వినిపిచ్చింది అప్పుడు
నువ్వు ఉన్నావు లోపలే కాకపోతే. తే రాలేదునువ్వు.
నేను నువ్వు పిలిస్తే రాకుండ ఫ్రెండ్ తో ఎందుకు మాట్లాడుతా.
ఏమట్ నీకు తెలియాలి ఎందుకు చేసావ్ అట్లా.
ఓవర్ యాక్షన్ చేస్తుంటే నేన్ చేయలేను అట్లా నువ్వు ఎలిమినేషన్ చేసుకుంటునావ్ బ్రహ్మవ్ షటిల్ ఆడుకుందామా.
ఉమ్
ఇప్పుడా.
రేపు రా ఆడతా.
ఆ అర్ధరాత్రి ఆడతావా.
ఆ ఇందాక వాల్ అల్ లేదా
హ్ హ్ హ్ అల వేరమ్మ
ఎవరు లే ఉండరేమో అనుకున్నా. నేను బయటుండిపోయాను బట్టలు మార్చుకున్నట్టే చ చాలా విషాదకరమైన వా సంఘటన జరిగింది ఈ వాళ.
దయచేసి కొంచెం నోరు. పట్టుకొని మాట్లాడాల్సింది ఓర్ చున్నానూ
మీ కోరికా నెరవేరినది. తాహ్
ఇదిగో ఆగట్లేదు నీకు.
ఇది నాకు ఈ కాలాం గుర్తుండట్లేదు. ఒకానొక పాయింట్ లోనే మర్చిపోతున్నా.
తెలుస్తుంది తెలుస్తుంది.
ఆ
ఆ ముగ్గరు వస్తున్లు మెల్లగ. కళ్ళు మూతల్ పడే సమయానా. సన్నమైంది.
జోలపాట పాడ్నా మల్లప్పటికి పెట్టా. జో పాపా లాలీ అన్ పాట పాడుతు పడుకోబెడతా.
చ నెక్స్ట్ దానికి నేన్ నా దగ్గర పెట్టుకుంటా.
పూ అట్లేం కుదరదు. ఆ నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇద్దరం కూర్చొని చాక్లెట్ తినేసి.
హ్మ ఇంకొద్దు
ఎందుకు మా నాతో చాక్లెట్ తినకూడదా.
అదే వదిలేశార్రన్ మరీ అతి చేయకూడదు. అతి
అబ్బో సరేలే. అతి అంటున్నావు కదా నన్ను. నన్ను అతీ అన్నావు కదా అతీ. అదీరాకు చెప్తా నీ మీద. అదీ ఆ ఇవ్వను పోరా. అని చెప్పాలి. అర్ధమైందా ఏంటో మా ఇంటికి రమ్మన్నా రావడానికి నీకు ప్రాబ్లం అయిపోయింది
మరివచ్చనం
రేపు రేపటి గురించి నేను అంటుంది కానీ నిన్న అక్కడ ఫైర్ ఫ్లై సూపర్ ఉన్నాయి కదా
అవును బ న అసలు ఎంత బా మరుస్తున్నాయో
ఎప్పుడు చూడలేదు కదా అండి.
నేను కూడా రెండు చూసాను కానీ. నేను కూడా
వెళ్ళి పట్టుకోవాలనిపించింది మొత్తం. అవును అసలే నాక్ భయం. ఆ ఎయలేదు రా రోడ్లో మాములుగయితే భయపడుతూ భయపడుతూ వెళ్ళే వాళ్ళం. నువ్వు బయపడి నన్ను పిసికేసేదాని దాన్ని అందజేసామనుకో అధికార విషాం
అస్సలు నోరు
అ అంటే నా చెయ్యి గట్టిగా నొక్కేసేదానివి నేను నీ గ్రిప్ నా దగ్గరగా ఉంటావు కదా సరలే ఏదోడు చెప్తావ నువ్వు
చెప్పనా అలే
ఆ ఎప్పుడు నేనే మాట్లాడాలి నువ్వేం చెప్పవా
మాట్లాడతనవ్ గా వింటున
వినకూడదు మాట్లాడాలి ఇద్దరి సంభాషణయ ఈ టాస్క్
ఇప్పుడు వాయిస్ ఎనిపిస్తుందా వాయిస్ ఎనిపిస్తుందా
వినిపిస్తుంది నీ గొంతు నాకెందుకు వినపడదా చక్కగా అంతా పడుకు కళ్ళు మాత్రం ముయ్యకు వచ్చి లేపుతా
అ నైన్టి పర్సెంట్ కళ్ళు ము ఉండడానికే నేను ప్రయత్నిస్తాను ఒకవేళ మూత పడ్డాయ ఆ
ఆ
ఇ
నేను వస్తా ఎలా ఉంటుందో నీకు తెలుసా నే వేస్తే ఎలా ఉంటాదో నీకు తెలుస స
తేలీదు
చూస్తావు
ఇస్తా
బసా నేను వచ్చేసరికి నువ్వు కనుక కళ్ళు మూసి ఉన్న చో నేనొచ్చి తెరిచింది రా వాటిని నేను తెలిసిన తర్వాత నీను నిద్ర పట్టదు అన్నమాట తెలుసా తెలుసుకొవాలి మరి
కాబ్లెదా
ఉమ్ లేదు
లేస్తున్నా కళ్ళు మూసుకొన్ పడు పోతునాయి ఇంక ఎన్ని ఉన్నాయి మూడా రెండా
ఒకటి ఒకటే కాకుండ
తివిినయా
ఆ రెండు పోయాయిక రెండు మాట్లాడుకున్నాం ఇంకొకటి ఉంది
ఎదురుక్కదా మాట్లాడుతున్నాం మనం
అ అప్పుడు ఉండాదే కాని నాలుగో దానికేమో లెక్క
అంతేలే
ఏంటో అందరితో రెండుండిపోతే నేను ఇంకేంటి నాకు మళ్ళీ లాస్ట్లా అరిస్తే చేయి నేను
ఉహ్ హ్
అదిత సంగతి ఇంకా ఇంకేంటి
అద్ మీరె
నువ్వే చెప్పచ్చు కదా ఏదో ఒకటి అప్పుడు నేను అట్లా చెప్తాను మీ సంబరాల్లో ఇవాళ స్టేజ్ మీద డ్యాన్సులు ఎవేమి చేశారో చెప్పండి
ఏ కొంతం తాయ పాట వేశారు
అది ఫస్ట్ సాంగ్ కామన్ దానికి మీ ఫ్రెండ్ అంటెగా వేసింది
ఆ తర్వత ఫోక్ సాంగ్ ఎదో వేసారు
ఉహు
అల అయితే తర్వాత ఏమో అదే సిండు రాంజం కాకుండా అవె
నీ వాయిస్ వినపడట్ల వినపడట్లేదు ఆ చెప్పు మళ్ళీ చెప్పు చెప్పు చెప్
శాసింగ్ గద ఏదోకటి పాటే తానాంతటిగ ప్రనా వలయ పాట అదే అ
ఓకే సినిమా పేర్లు చెప్పకూడదు తెలుసుగా ఆ
మరి పాటల పేర్లు
అవి గుడ చెప్పకూడదు అనుకుంటా
రేప్ ప్రశ్న కాడ్నుంచి ఆడదమానే
ఏముందిలే గానీ ఉంటన్ మరి
హుమ్ ఐందా
అయిన్ ది అయింది ఇప్పుడు చేసే న న్య
ఉ
ఉమ్ చేస్తున్న
ట్
లేదు అయిపోయింది పో
ఆ ఇవ్ ప్లీస్
ఆ సరే వస్తన్న
హుమ్